ఇన్పిస్
ఆ వినిపిస్తుందండి హలో ఆ వినిపిస్తుందండి వినిపిస్తుందా నా వాయిస్
ఆ వినిపిస్తుందండి వినిపిస్తుంది ఏం చేస్థానారండి హలో
హలో ఆ విన్పిస్
ఏంటండి మీ గొంతు నాకు ఇనిపించట్లేదండి
ఇప్పుడు కూడా వినిపించట్లేదా
ఆ ఇప్పుడు పర్లేదండి బానేవిన్పిస్తుంది
ఆహా ఏం చేస్తున్నారండి
ఆఏం లేదండి ఇందాకే కొన్ని బయట పనులు ఉన్నాయి కొంచెం ఆ బట్టలు కొనుక్కునేవి అవి కొనుక్కొని వచ్చాను మీరేం చేస్తున్నారండి
కొంచెం వాయిస్ స్లోలోగా వస్తుందండి మీది కొంచెం గట్టికి మాట్లాడరా ఆ ఇప్పుడు బానిపిస్తుంది
ఆ ఓకే అలాగే అండి ఏం చేస్తున్నారండి మీరు హలో
హలో
హలో
ఆ ఆ ఏమేమి తెచ్చుకున్నారు బయటికి వెళ్ళి
ఆ కొన్ నీ సామాన్లు ఉండే అండి కొనుక్కవాల్సినవి అవి కొనుక్కున్నాను తర్వాత ఎక్కువగా బట్టలు చూసానండి ఇప్పుడు మాముూలుగా మనకుంటేయి కదా చిన్న చిన్న దుకాణాలు లేకపోతే పెద్ద పెద్దవి ఉంటాయి కదండి ఏవేవో సేల్ పెడతారు కదా అలా చూసాను కొన్ని తెచ్చుకున్నానండి కొన్ని ఆ ఇంకా అక్కడ చూసి ఆ ఇక్కడ ప్రయత్నించి చూసి నచ్చితే ఇంకా ఇంటికొచ్చి మన దాంట్లో పెట్టాన అనమాట మొబైల్ ఫోన్ లో పెట్టాను
ఆహా అన్ని
ఇప్పుడు బాగా నడుస్తున్నాయి్ కదండి కట్ టోన్లోనే మనకి మల్చందేరి అని మల్చె మల్ కాటన్ చెక్స్ అని ఆ ప్యాటర్న్లో బాగా నడుస్తున్నాయండి ఫ్రాక్స్ అవి ఇవి ఐడియా ఉందండి విన్నారా ఎప్పుడన్నా వీటి గురించి
ఆ
ఏంటాఅండి వాయిస్ మధ్యలో పోయిందండి
ఆహా ఇక్కడ నేను కూడా చూసాను కానీ అవి మాకు కొంచెం ఎక్కువ ధరలో ఉన్నాయని తీస్కోలేదు నేను అవి
అవును అవునండి నేన్ ఇక్కడ తీస్కోలేదు నేను కూడా చూసాను అంతే ఆ వాటిలో ఇంకార రకాలు ఉన్నాయఅండి అవి ఏంటంటారు ఆ వాటిలో మాల్చేందేరి చెక్స్ అని కాట్ టల్ చెక్స్ అని మల్ చెక్స్ అని బాగా ఈ గళ్ళల గళ్ళలు గా ఉండి పెటన్ బాగా ట్రెండ్ అవుతుందండి ఇప్పుడు ఎంత చే ప్పినారు ఫ్రాక్ నాకు సెవెన్ ఫిఫ్టీ ఏడు వందల యాభై, ఎనిమిది వందల యాభై చెప్పారండి.
మాకు ఇక్కడ రెండు వేలు ఉన్నాయి అవి మల్చందరి డ్రస్సులు అయితే అవి ఆ అదేమంటారు థ్రెడ్ తు వేస్తారు కదా అల్లకం డిజైన్ అట్లా డిజైన్ వచ్చి ఆ అది రెండు వేలు అంటే సెట్ చున్నీ వస్తది ప్యాంట్ వసు
ఆహా అదేలేండి ఆ ఇది అలా కాదండి ఇది మామూలు గా వాటితో ఒక గౌన్ అనమా ట మోకాల వరకు కొంచెం కింద వరకు గౌన్ వస్తద అన్నమాట.
ఉహు
అలా అనమాట వెనకేమో తాళ్ళు వస్తాయి కట్టుకోవడానికి వాటిలో రకాల అన్నమాట
అవునండి ఇప్పుడు బాగా అందరు అదే వాడుతున్నారు మల్చందేరి కాటనే
మ్ అవునండి దాంట్లో ప్రత్యేకించి సన్న గడిచ గడి అందులో మళ్ళీ చెక్స్ అందులో మళ్ళీ చెక్స్ బాగా నడుస్తున్నాయి.
వాయిస్ కొంచెం లోగా వినిపిస్తుందిండి.
ఇప్పుడు ఓకే అండి బానే విని
ఆహ ఆ వినిపిస్తుంది
మీరు ఈ మధ్య కాలంలో మీరు ఈ మధ్యకాలంలో వెళ్లారా అండి ఏమన్నా బట్టలు కొనుక్కోడానికి ఏదనా సందర్భం మీద ద
కొన్నాను కానీ అదే మల్చనిదీరులో కొనలేదు అంతా రేట్ ఎక్కువలే అని తీసుకోలేదు అవి కొంచెం వాషింగ్ మిషన్ లో వేసినా కూడా మనం మెత్తగా అయిపోతది క్లాత్ అనేది
అవును నాకు తెలిసి మనం చేత్తో ఉతుక్కోవాలి.
ఆ నాకంతా ఉతుకనీకి ఉండదండి నా కొంచెం బద్దకం ఎక్కువ అన్నమాట మ్ ఏవ ట్టలైనా వాషింగ్ మిషిన్ కి వేయడమే అది పోయినా, పోకపోయినా వేయడమే.
అంతే అంతే ఒకేసారి అన్ని వేసే డం ఒక్కసారి స్విచ్ ఆన్ చేసామంటే అదే అయిపోద్ధి ఇంకా
అది పోతదా, పోదా అనిలేదు పిండనికి నాకు బరువు ఇంకా
మ్ అవునండి ఇంకా మళ్ళీ ఇప్పుడు కాళహస్తి వని, కలంకారి అని బాగా నడుస్తున్నాయండి అవి కూడా
అవునా నేను ఎప్పుడు వినలేదండి అది
మ్ అంటే ఆ మనకి శ్రీకాళహస్తిలో అండి బాగా అ కలంకారి, చేనేత చేసే కార అవ్ కారే వాళ్ళు ఉంటార అనమాట వాళ్ళు ఎక్కువగా అక్కడ పని చేస్తారు అనమాట.
హహ
కాలహస్తిలో మనకి కలంకారి బాగ వాడతారు బాగా ఫేమస్ అనమాట అక్కడే పుట్టింది.
అవునా
అదొకటి పెడన ఒక టి ఆ ఆ పెడన అంటే మచిలీపట్నం వైపు అండి. ఆ లేదండి నేను వెళ్ళాను చూసాను అంతేకాని తీసు దు అవి అవి కూడా బాగా ఇప్పుడు నడుస్తున్నాయి అనమాట నేను ఇందాక వెళ్ళిన దు దుకాణంలో కూడా అవి ఉన్నాయండి కలంకారి ఇవి కాలహస్తి కలంకార అని చెప్పి
పారు మరి దరా
ఏంటండి
మీరు కాళహస్త్రి చెప్తున్నారు కదా మీరు చూసిన దుకాణంలో ఎంత ధర చెప్తున్నారు
ఆ అది కాలహస్తి కలంకారది అది ఓన్లీ టాప్ అండి పైన మనం వేసుకుంటాం చూడండి అది సైడ్ కట్ టాప్ లాగా వస్తుంద అన్నమాట అది వాళ్ళు నాకు ఐదు వందల యాభై చెప్పారండి
అయితే మేలే అండి
అవును అవును నేను నాక కొంచెం రంగులు నచ్చలేదండి బాగా బ్లూ బాగా పచ్చరంగు ఉన్నాయి
డార్క్ ఉన్నవి ఇష్టమా లేదా లైట్ గా ఉన్నవి ఇష్టమా రంగులు
అంటే బాగా డార్క్ ఇష్టం ఉండదండి బాగా లైట్ ఇష్టం ఉండదు కాకపోతే ఇంకా ఏది వంటి కి బాగుంది అనిపిస్తే అది తీసేసుకోవడమే దాదాపు నాకు కు నలుపు బ్రౌన్ మనకు అంటారు కదా
హ్మ్
ఆ కలర్స్ అనమాట కాఫీ రంగు ఒకటి నలుపు ఒక ఒకటి బాగా ఇష్టం అనమాట
ఆహ
అవే ఎక్కువ కొంటాను ఇంకా అక్కడ కూడా అలాగే ఉన్నాయండి రంగులు కాకపోతే బాగా అవి ఏంటంటే బాగా లూజ్ ఉన్నాయినమాట చిన్న సైజ్ తీసుకుంటే అది కరెక్ట్ గా సరిపోయింది అనమాట మా ఇంకా పెద్ద సైజే తీసుకోవాలి ఇంకా ఈసారి మళ్ళీ వెళ్దామని ఆగాను
ఆహా అయితే ఇంకా ఈ రోజ అంతా అంత సెల్లులోనే పెట్టేస్తున్నారా
అందులోనే చూసి ఇంకేవో ఒకటి అలాంటి రంగులు పెట్టేసి అలా కూర్చొని ఉన్నాను
ఇప్పుడు ఏమండి స్పెషల్ ఏదన్నా పండగ ఉందా బట్టలు కొంటున్నారు మీరు
ఏం లేదండి జస్ట్ మామూలుగానే తీసుకుంటున్నాను చాలా రోజులయింది మా చాలా రోజులయింది ఈ సరే ఎప్పటికైనా పనికొస్తాయి అని చెప్పి తీసుకొని ఉంచుకున్నాను అనమాట అంటే త్వరలో ఏమన్నా ఉద్యోగానికి వాటికి వెళ్ళిన పనికిస్తాయ అని చెప్పి ఇంకా అలా తీసుకొని
అంతే లెండి అప్పుడప్పుడు అంటే ఏదైనా కష్టం అవుతుంది అన్ని ఒకేసారి తిన్నారండి మీరు
లేదండి తినాలి ఇంకా తినలేదు మీరండి
హ్మ్ తిన్నానండి
ఏం తిన్నారండి టిఫినా లేకపోతే భోజనమేనా
లే టిఫిన్ తిన్నానండి
హ్మ్
అటుకులు తిన్నాను ఐడియా ఉందా మీకు
ఆ అటుకులు తెలుసండి అటుకులతో ఉప్మా చేస్తారు అదా
ఆ అదే అదే మామూలుగా కొన్ని ప్రాంత తల్లో వాళ్ళకి అటుకులు అంటే తెలిదు అసలు ఏంటో అది వాళ్ళు ఏమనుకుంటారంటే అవి స్నాక్స్ లాగా చేసుకుంటారు కదా అటుకులిని
అవును వేపుతారండి
అట్లా ఆ అట్లా చేయడం వరకే తెలుసు వాళ్ళకి ఇట్లా పొరుగుల్ల అదే ఉప్మా టైప్ చేసుకుంటారని తెలియదు ఎవరికి
అదేలేండి మీరు అంతే కదండి కొంచెం మీరు తాలింపేసి అటుకుల్ని కొంచెం నీళ్ళల్లో కొంచెం తడి ప్పి అలాగే చేస్తారు కదా ఆ అంతే మేము కూడా అంతే అండి
మీరు నిమ్మకాయ వేస్తారా పైన చింతపండు పులుసేస్తారా
ఆ నిమ్మకాయే అండి అంటే నిమ్మకాయ పైన పిండరు కూడా మా అమ్మగారు జస్ట్ మన నిమ్మకాయ ఉంటది కదా దాన్ని కోసి చిన్న చిన్న ముక్కలు ప్లేట్ లో పెట్టేస్తారనమాట ఎవరికి నచ్చితే వాళ్ళు తీసుకుంటారని చెప్పేసి
అట్లనా అట్లకంటే చింతపండు ఉంటది కదా అది వేసుకుంటే ఇంకా చాలా బావుంటది నాకు అలా ఇష్టం బాగా నిమ్మకాయ కంటే ఆ బా పుల్ల పుల్లగా ఉంటాయి అవి
ఈ ఎప్పుడు చింతపండుదిది ట్రై చేయలేదు పల్లీలో ఎస్తారండి పల్లీలు మీరు తాలింపులో
ఆహా లేదు లేదండి వేయం
మీరా మేమే
నాకు అవి ఉత్తవి ఎందుకొ తినబుద్ధి కాదు మనం శనక్కాయలు ఉడకబెట్టు కొని తింటాం కదా అలా అయితే తింటాను ఇట్ల బొరుగు లో మి మిక్షర్ లో కాని ఎక్కడైనా పల్లీలో వస్తే నేను అసలు
తినరా ఓ
మామూలుగా మేము ఉన్నప్పుడు అప్పుడు నేను బాలల స్వగృహంలో వండిన్నాను అక్కడ మాకు బెండకాయ వేపుడు పెట్టేవాళ్ళు దాంతో బెండకాయ వేపుడు కంటే పల్లీలే ఎక్కువ ఉండేవి
అవున అవునండి వాటిల్లో ఎక్కువ అం అంతే మనం బయట తినే బెండకాయ వేపుడు లో ఎక్కువ అవే ఉంట అంటే మసాలా ఉంటది ఇంకా జీడిపప్పు
కానీ మేము ఇంట్లో అసలు ఏం వేసుకోము ఉత్త బెండకాయలోక
అంతే మేము అంతే అండి అవును
వాళ్ళు అసలు బెండకాయ ఫ్రై వేయమంటే పల్లీల ఫ్రై వేసినట్టు ఉంటది మాకు అది దాంతో ఆ పల్లీలన్నీ నిర్వంచుకొని తినాలి
ఓహొ
ఆ అదే అదే అట్లే ఉంటది అది
అదే అదే అర్థమైంది
మీరేం తిన్నారండి
ఆరెంజ్ ఇంకా తినలేదండి అంటే ఇప్పుడు నాకు తెలిసి భోజనమే చేస్తానండి మేం పొద్దున్నే వంకాయి వంకాయతో ఇగురు చేసారనమాట
ఆహా
తర్వాత మీకు
సరే అండి అయితే ఉంటాను ఆ